అర
అ బాన్నామన్న.
ఉమ్ ఏం జేస్తన్నారు.
ఇప్పుడె మ ఆయనొచ్చినాడీ ఇంక దోసేద్దామని రెడీ చేస్తున్నా అన్న.
ఔనా. ఓకే ఓకె. మీకెళ్ళి అటూ ఏం పంటలు బాగ ఫేమస్సు. ఇదీ మన వరేన పత్తి
ఆ వరి పత్తి.
ఊమ్.
ఇవే ఎక్కువ్ పండిస్సారు.
కార్న్ పండిస్తార స్వీట్కార్న్ గానీ ఇవి గాని.
ఆ పండిస్తారన్న. స్వీట్ కాన్నూ ఏమొ ఇంకా ఇవి నిమ్మకాయ చెట్లు.
ఉమ్.
ఇంక చెనిక్కాయలు ఇవన్ని బాగేస్తరు.
ఇమ్మిర్చీ ఫేమస్సా మికెళ్ళి
ఆ ఔనన్న అంటె కొన్ని ప్లేస్లల్లొనె ఎక్కువ్ ఫేమస్సేమ్ గాదు ఊమ్ కొన్ని ప్లేస్ లన్ని మిర్చి బాగేస్తరు.
ఊమ్.
పచ్చిమిర్చి కంటె ఎండుమిర్చీనె బాగా బాగ పండిస్ తల్న
ఓక్కే ఇప్పుడు పులివెందల్లో పులివెందులనేది డిస్టిక్క లేక్పొతె అదొక మండలమా.
పులివెందుల మండలమన్న.
పులివెందుల మండం అక్కడ్ డా ఏమిటి బాగా ఫేమస్సు.
టే ఏం లేదు అక్కడ ఏమున్నాయ్బ అందె ఈరిందాకా మీరు గంగిరెడ్డి అనన్నారా గద పేరు సేమ్ ఆ హాస్పెట్ల్ ఒగ్టే ఫేమస్సక్కడ.
అక్కడా
ఆ లొయోల కాలేజ్
లయోలా కాలేజొప్
ఆ అది ఒగ్టి ఫేమస్సండి అవి ఆడ రొండు ఆడాడే పక్కపక్కనే ఉన్నయ్.
భమ్ అంటె అక్కడ ఫ్రీ కి క్యాంపైన దట్ల జేస్తారు.
ఆది గోన్మెంట్ కాలేజే అన్న లొయోల అనేద్
హాస్పిటల్ హాస్పిటల్.
హాస్పిటలా అంటె ఇ ది ఆరోగ్యశ్రీ కింద ఉంటయ్ గదా అట్లా వాళ్ళకి చేస్తారు.
ఉ
టే నదిగా ఆధారు మరియు ఆరోగ్యశ్రీ అట్లా దాని కింద ఆధార్ కార్డులు అవన్నీ. ఓ కొన్నిట్లాకి పైకి పంపించేసి ట్రీట్మెంట్కి అవైలబుల్ ఉంటుంది కదా అట్లా వాళ్ళకు మాత్రమే ఫ్రీ చేస్తారు.
ఉ
లేదంటే అమౌంటే
చాలా వరకు అట్లా ఫ్రీగానే చేయరన్నా ఈ మధ్య
ఉ
క్కు అట్లా ఫ్రీగా చేసే ట్రీట్మెంట్
ఉ
ఒకవేళ వస్తుంది అన్నా గాని టైం పడుతుంది ఒక టూ త్రీ డేస్ పడుతుంది మీరు ఇక్కడే ఉండండి అడ్మిట్ కాండి అని చెప్తారు.
ఉ
అర్జెంటు అంటే అట్లా అడ్మిట్ కావాలంటే కాదు కదా. ఉ మన్న రీసెంట్గా మా మామకి కంటి ఆపరేషన్ చేయించుకోవాలంటే ఆ ఇ ఇక్కడే ఉండాలా పైకి పంపిస్తాము ఆరోగ్యశ్రీ కింద అమౌంట్ ఏం అవసరం లేదు అని అన్నారు.
ఉ
మరి త్రీ డేస్ అయితుంది ఎ ఇడే ఉండండి అని అన త్రీ డేస్ అంటే బయట పు ఫుడే తినాలా ఇంకా ఇంటికి వచ్చి పోయేది కాదు కదా దూరం. అనేేసి ఇగ అవే ఖర్చులు త్రీ డేస్ ఉన్నా అయితుంది అదేదో అమౌంట్ పెట్టి చేయించుకుంటే బెటర్ కదా అని. అమౌంట్ పెట్టే ఆపరేషన్ చేయించుకున్నాడు
ఉ
ఇట్లా ఫ్రీగా ఈ ఇప్పుడు అయినా ఈ మనం ఈ ఈ జనరేషన్లో ఫ్రీగా దొరుకుతదని అసలు ఊహించుకోకూడదన్న ప్రతిదీ అమౌంట్ తోనే ముడిపడి ఉంటది.
ఉ
ఉ డబ్ అసలు డబ్బు లేకుంటే బయటికి అడుగుబట్టేకి కూడా కాదు.
పరిస్థితి లేదు ఆ అంటే సొసైటీనే ఇంకా అట్లా కాలంతో పాటు అట్లా మార్పు వచ్చేసింది మనం చేసింది కాదు అది. క్యా కాలమ కాలంతో పాటు మనం కూడా మారాల్సింది తప్ ప్ప అది ఇగ సృష్టిలో ఒక ఇది అన్నట్లే అది
ఉమ్ ఇప్పుడు అసలు మన బంధువులుగాని రిలే ఇంకా ఎవరైనా కానీ మన దగ్గర డబ్బు లేదంటే ఇంత చీప్గా చూస్తారు.
నిజమే వాస్తవే ఆ మాట సో ఇన్ఫాక్ట్ చెప్ చెప్పాలంటే నేను కూడా సిచ్యువేషన్స్ నుంచి వచ్చిన వాడినే.
అవునా ఫేస్ చేసినారు కాబట్టి మీకి అర్థం అవుతుంది.
తుంది నేను ఒకటి నేను నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో తిరిగి మా మా వాళ్ళే మా మా నాన్నగారి నుంచి మా అమ్మగారి నుంచి వాళ్ళ దగ్గర క్స్ తీసుకొని పోయిన వాళ్ళే ఇవాళ మనం ఒకానొక స్టేజ్ లో కొంచెం లో పొజిషన్ లో ఉండేసరికి ఆ వాళ్ళే మనల్ని ఒక లాగా చూసే పరిస్థిత్
అవును ఒక విధంగా చూస్తారు. అదే మనం ఇంకా హై పొజిషన్ లో ఉంటే మాత్రం ఇంగ వాళ్ళు మా వాళ్ళే ఆ వీళ్ళు మన మా వాళ్ళే అట్లా చుట్టాలు ఇట్ల చుట్టాలు అని చెప్పేసి ఇంక బాగా చుట్టరికం కలుపుకుంటారు పక్కన వాళ్ళైనా సరే
ఉమ్
ఉమ్
అట్లా చెప్పుకుంటుంటారు ద మనీ మైండెడ్ అయిపో పోయారు
అవునన్నా
డబ్బు ఉంటేనే రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఇగ అంతే లేకపో పోతే వీళ్ళు మా వాళ్ళు అని చెప్పుకోవడానికి గూడా నామోషీగా ఫీల్ అవుతున్నారు.
ఆహా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అన్న
చివరికి వాళ్ళు ఎంత డబ్బు ఉన్నా ఎంత గోల్డ్ ఉన్నా ఎన్ని ల్యాండ్స్ ఉన్నా సో వాళ్ళు ఎట్లా వచ్చారో అట్లా వెళ్లాల్సిం
వెళ్లాల్సిందే అవన్నీ ఇప్పుడు అర్థం కావు వాళ్ళకి
ఊ ఉమ్
ఇప్పుడేమో చూసుకుంటారంతా మేమం త ఉన్నోళ్ళం ఇంత ఉన్నోళ్ళం అని కొంచెం ఒక లేవెల్ చూపిస్తారు. కానీ అవన్నీ వాళ్ళు ఇంకా అన్ని అయిపోయి మంచానా పడినప్ ప్పుడు తెలుస్తాయి.
అద్ది ప ఇది ఏంటంటే సృష్టి రహస్యం అనమాట శ్రీశ్రీ ఎవరో కవి గారు ఒక ఆర్టికల్ లో చెప్పింది ఏంటంటే మనము పుట్టినప్పుడు మొదటి స్నానం గుర్తుండదు. సృష్టి రహస్యంలో మొదటి స్నానం గుర్తుండదు ఆ మళ్ళీ ఈ సృష్టి నుంచి జీవం మీదకి వచ్చినప్పుడు ఈ భూమి మీదకి పోయే ముందు లాస్ట్ స్నానం గుర్తు తెలవదు.
అవునవును
ఈ రెండు విషయాలని నిర్ణీతంగా మనసులో దృష్టి పెట్ ట్టి ఆలోచించిన ప్రతి మనిషి గూడా అసలు ఇ క్కడికి ఎందుకు వచ్చాము ఇక్కడ మన పని ఏంటి ఆ అసలు డెప్త్ గా ఆలోచించు ఉంటే ఇక్కడ మనం అద్దెకు వచ్చినాం మనం ఇక్కడ ఈ లోకం మీదకి
ఆ
అద్దెకు వచ్చినప్పుడు మనం ఒక ఇంట్లో నుంచి ఒక ఇంట్లోకి అద్దెకు వెళ్తున్నాం. ఐడియా ఉందిగా సో దేవుడు సు సృష్టించి పంపించి పంపిచ్చినప్పుడు ఇక్కడ ఒక యాత్రకు పంపిచ్చిండు.
అవును మనం ఈ ఈ యాత్ వెళ్తే బాగా మంచిగా అన్ని తిరిగి చూసి ప్రతీదాన్ని మళ్ళా మనం ఒక జ్ఞాపకంగా నెమరేసుకోవడానికి ఇవన్నీ ఇలా చివరి దాశలో యూజ్ అయితాయి.
ఉ యాత్రను అనుభవించి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే మనం దీన్ని ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలంటే మనం ఒక విత్తనం విత్తనాన్ని నాటినప్పుడు అది మొక్క చిన్న మొక్క అవుతది మన కళ్ళ ముందే ఆ మొక్క పెరిగి ఒకానొక స్టేజ్లో చిన్న దశ నుంచి పెద్ద దశకి పెద్ద దశ నుంచి మొక్క అయిన తర్వాత మొక్క నుంచి మానయి మానయ్యి పండ్లు అందించి పండ్లు అయిపోయిన తర్వాత ఎండిపోయి ఎండిపోయిన తర్వాత ఆ దాన్ని నరికేస్తే అది వృక్షం ఏమైతది నరికిపోయిన తర్వాత పొయ్యిలో కూ ఉపయోగపడి ఆ బూడిద కూడా ఎట్లా అవుతుంది పాత్రలో శుభ్రం చేసుకొడానికి
ఒక చెట్టు గాని ఎన్నో విధాలుగా ఉపయోగపడుతది కానీ మనిషి మాత్రం అసలు ఒకే మైండ్తోనే ఉంటాడు కానీ దీన్ని ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది అనేది ఆలోచించడు
ఆలోచించడు ఇప్పుడు యాజిటీస్గా మనం నేను ఇప్పుడు మీకు ఒక చెప్పాను కదా ఒక మనిషి అది పాత్రలు మసయి ఇట్లా పాత్రలు కడగడానికి ఉపయోగపడుతుందని సో యాజ్టిస్గా మనిషిని కూ డ ఒక మనిషి మొ మొలకెత్తిన తర్వాత అది పెరిగి పెద్దయి అతను ఫలాలు అందించి అతని అన్ని చేసిన తర్వాత నీడనిచ్చి తల్లిదండ్రులకు నీడనిచ్చు ఆ నీడలోని తర్వాత త అతను కూడా ఒక స్టేజ్ కి వెళ్ళిపోయిన తర్వాత అతను కాలిపోయి అతను బుడిదయిపోయి ఎళ్లాల్సి సృష్టి రహస్యం అనమాట అది
కానీ అదే నేను అంటున్నాను కదా చెట్లయినా మనకి ఎంతో ఉపయోగపడుతు న్నాయి కానీ అన్ని చేసినా గాని మనిషి మనిషి ద్వారా కొంతగాని ఉపయోగం అనేది ఉండకోక్ అంద అందరి గురించి అని కాదు కొంతమంది
ఉ
ఇప్పుడు మంచివాడు అయితేయినా చనిపోయినా గాని మనం ప్రతిసారి తలుచుకుంటానే ఉంటాం అదే చెడ్డ వాళ్ళ అయితే వాళ్ళు అసలు పోయేదే మేల్లే మంచి పని అయిందిలే అని ఒక్క మాటతోనే తీసిపరేస్తారు అంత మనిషిని
ఉ
రాను రాను మనుషులు విష
మనుసులుగా విలువ తగ్గిపోతుంది ఆ మనీ మీద ఎక్కువ ఉన్న మనీ మీద ఉన్న శ్రద్ధ ఆ మనుషుల మీద లేదు మీకు ఇంకా సింపుల్గా అర్థం సింపుల్ గా అర్థం చెప్పాలంటే ఆ మనిషి సృష్టించిన కాగితంకే ఎక్కువ విలువ ఉంటుంది దేవుడు సృష్టించిన మనిషి వాల్యూ లేదు
అవునవును తల్నే నమ్ముతున్నారు
అది చెప్పట్ల దేవుడు సృష్టించిన మనిషి కంటే మనసు సృష్టించిన కాగిదానికి వాల్యూ
వాల్యూ ఉందా
అదొకటి నెక్స్ట్ ఏంటంటే మనం మన దౌర్భాగ్యం ఏంటంటే మనం కడుపుకు తినే కూరగాయలు ఫ్రూట్స్ అవన్నీ కూడా రోడ్ల మీద అమ్ముతున్నారు
అవును
తిరిగే చెప్పులు కానివ్వండి చేతికి పెట్టుకునే వాచ్ వాచీలు కానివ్వండి కట్టుకునే బట్టలు కానివ్వండి ఆ ఏస్ షోరూమ్ లో పెట్టి అమ్ముతున్నారు
అవు ఐపేంది అదే ఒక కవి కూడా చెప్పాడు కదన్నా.
ఉమ్
శ్రీశ్రీ నే నన్న చెప్పింది ఇది
ఉమ్ అట్లాంటి దయమైన్ దయనీయమైన పరిస్థితులో మనం ఉన్నాం అనమాట
అవును నిజమే
అట్లా అన్మాట మరి ఎక్కడ? ఆ ఈ మనిషి జ్ఞానం లోపం వస్తుందా లేకపోతే డబ్బు మీద ఉన్న ఆ తెవి వల్ల వస్తుందానేది అర్థం కావట్ల దీని కోసం గౌర్ గవర్నమెంట్ ఏమేం చర్యలు తీసుకోవాలి కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి రావచ్చు ముందు ముందు ఫ్యూచర్స్ లో
ఈ ఫస్ట్ మనకి వాల్యూ తగ్గిస్తే ఉమ్ కొంచెం బెటర్ అనిపిస్తది
అట్లుంటది
మనీ అసలు ఇప్పుడు రూపీకి కూడా వాల్యూ లేకుండా అయిపోయింది
రూపీకి ఇంకా పోను పోను ఇంకా వ్యాల్యూ ఉండదు.
ఆ ఇప్పుడేం కదా చాలా వరకు లేదన్న వన్ రూపాయి అంటే వన్ రూపీ నా అప్పట్లో వన్ రూపీ అంటే ఏదో పెద్ద ఇది ఉమ్ అమ్మ వాళ్ళకు అడిగి చెప్తారు నానమ్మ వాళ్ళంతా ఇప్పుడు అసలు పిల్లలకి హండ్రెడ్ రూపీస్ ఇచ్చినా వంద రూపాలేనా అంటారు
అవునవును నిజమే నేను ఇంటర్మీడియట్ చేసే రోజుల్లో టెన్ రూపీస్ ఇస్తే పెద్ద గొప్ప వరం అనుకునేది
అవునవును.
ఇక నేను చేసిన తరుణంలో
అవును
నాకు అప్పుడు బస్ పాస్ ఉంటుండే వన్ ట్వంటీ రూపీస్ పర్ మంత్ కి
ఆ అవునన్నా.
రూపీస్ తీసుకుపోయి ఫైవ్ రూపీస్ టిఫిన్ చేసేవాడిని ఫైవ్ రూపీస్ మళ్ళీ త్రీ ఫోర్ డేస్ తర్వాత వాడుకునేవాడిని.
మేము కూడా నడ్చుకుంటా వస్తాంటి
ఉమ్
స్కూల్ నుంచి ఆటోకి కిట్ ఫైవ్ రూపీస్ అనేసి
ఫైవ్ రూపీస్ కి రెండు వడలు తినేది ఏది ఒక్కొక్క రోజులో
ఆ
టూ రూపీస్ పెట్టి ఒక జిలేబీ తినేది ఆఫ్టర్ లంచ్ తర్వాత ఇంటర్మీడియట్ చేసిం
అవును అప్పుడు గుంత పొంగనాలు కూడా బెట్
బాగుండేది అవి మెమరబుల్ డేస్ అన్మా బట్ దోస్ టైమ్స్ మనం ఆ పిక్చర్స్ తీసుకోవడానికి ఆ మెమరీస్ కి అప్పుడు స్ స్ స్మార్ట్ ఫోన్ లే
ఆ లేదుగా
కెనాట్ టేక్ ఎనీకైండ్ ఆఫ్ పిక్చర్స్ సమ్ టైమ్
కానీ ఇవి మైండ్ లో గుర్తుండిపోతాయి అన్న
అవునవును
ఇప్పట్లో మొబైల్ అవన్నీ చూసుకుంటాం గాని కానీ మన మైండ్ లో గుర్తున్న జ్ఞాపకాలే చాలా పవర్ఫుల్ కదా అవున ఈ మొబైల్ ఎంతసేపు ఉన్న ఉరికే చూసేదే కదా
ఓకే ఓకే అండి
సరే అన్న
ఓకే